హలో
వినిపిస్తుందండి
లిన వ్
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారండి
నేను కూడా బాగున్నానండి
తిన్నారా అండి
ఇంకా లేదండి తినాలి ఇప్పుడు
ఓ అవునా పీజిలా స్పెషల్ అండి ఏమ
ఏం స్పెషల్ ఉంటుందండి పీజీలో ఎప్పుడు ఈ సాంబారు అదే ఉంటది
అవునా ఎందుకండి ఆలా సాంబార్
ఎప్పుడూ సాంబారేనండి మా పీజీలో అయితే రోజు మధ్యాహ్నం సాంబారే
అంటే మీ పీజీ వాళ్ళకి సాంబార్ ఏమైనా ఇష్టమేమోనండి అందుకె ఎప్పుడు సాంబార్ చేస్తా ఉంటారు
అవునండి అంటే అదే కదా తక్కువ బడ్జెట్ లో అయిపోతుది ప్లస్ ఎక్కువ మందికి వస్తుంది తక్
అంటే కొంచెం అయిపోతేనే కొంచెం వాటర్ కలుపు ఉపేస్తే సరిపోతుది కదా
అదే అదే అయిపోయే కొద్దీ వాటర్ కలిపిస్తారు అనమాట అట్లా వాళ్ళకి ఇంకా సాంబార్ ఎంత వాటర్ పోసినా సాంబార్ మాత్రం అయిపోదు వాళ్ళకి ఎంత మందికియినా సరిపోతుందిని సాంబార్ చేస్తారో ఎమో మేం అది తిన లేక మాకొద్దీలెండి ఆ బాధ
అంటే వాళ్ళకి బెనిఫిట్ రావాలి కదండి అందుకు వాళ్ళు అలా చేస్తున్నారేమో
నిజమేనండి
ఇంకేంటండి టిఫిన్స్ ఏం చేస్తా ఉంటారు మీ పిజీలో మా పిజీ లో హైలైట్ రండి
ఫుడ్ బొంటద
ఆ అండి మా పీజీలో ఉన్నట్టు ఫుడ్ ఏ పీజీలో ఉండదండి
బెటర్ అండి ఆలా ఉంటే చాలా బాగుంటుంది ఫుడ్ ఆలా ఉంటే మాత్రం
అవునండి
హమ్
జర్నలి టిఫిన్ ఇలాంటివి చేస్తారు మీరు
ఆ టిఫిన్ గురించి వద్దులేడి ఆ పూ పూ అంటే పానీపూరి సైజు లో ఉన్న పూరిలు ఆ మన అరిచేంత సైజు దోశలు అరిచంత దోస అరిచేంత సైజ చపాతలు చేస్తారు ఇంకా ఇడ్లీలు బాగుంటాయి లో సాంబార్ ఉంటూ బాగుంటుందండి కానీ వీళ్ళు సాంబార్ చెయ్యరు ఈ మధ్య ఎందుకో ఓన్లీ చట్నీ నే చేస్తున్నారు తర్వాత దోశలోకి రెడ్ కలర్ చట్నీ చేస్తారండి అది ఏం మేకన్ బాగుండది అండి చట్నీ చూస్తే మాకు అయితే అబ్బా అనిపిస్తుది అసలు
అ డిఫరెంట్ కలర్ యాడ్ చేద్దాం
ట్రస్ట్ ఏంటండీ
రెడ్గా ఎందుకండి అలా చేస్తారు నార్మల్ చట్నీ చేస్తే బెటర్ కదా బాగు తింటారు
అదే కదా అదేదో చేసేసారు నార్మల్ చట్నీ అన్నా చేస్తే తింటాం కదా అనుకుంటే ఈ చట్నీలు వదు ఇంతా చేండి సండే టైమ్స్ పాస్తా నూడిల్స్ చేస్తారు అవి బాగుంటాయి కానీ హిజబిల్లా తెల్లబాద్ చేస్తాడు వెడు పుల్ల ఉప్మా అవే టిఫిన్లు వస్తువులనే ఉంటాం ఇంకా ఏమీ తిని చూడము
ఏమండి నే అంత బాగుంటాయా చూస్తేనే కడుపు నిండిపోద్దా
మాకుంగది ఇ రోజు ఇక ప్రొద్దున్నే తిన్నది కూడా బయటకి వస్తుంది అంది
ఏమి ఎంత బాగుంటందా
అయ్యో చాలా బాగుంటుందండి మీరు మా పీజీ ఫుడ్ ని తప్పకుండా ట్రై చేయండి ఒకసారి
వద్దండి ఎంత బాగుంటుందంటడి వద్దండి అంత బాగా ట్రై అంత బాగాన్నది ట్రై చేస్తే మరి నేను లావు అయిపోతాను
అయ్యో చాలా లావు అయిపోతారండి
అ
హమ్
ఏంటండి జాబ్స్ కి ఏమనా ట్రై చేస్తున్నారా లేదని
మ్.. చేస్తున్నానండి జాబ్ మార్కెట్ చాలా టైట్ ఉంది కదా ఇప్పుడు
అవునండి చాలా టేక్ ఉంది ఇకంటంటే వీకెండ్స్ ఏమైన్నా ప్లాన్ చేసరా
అయ్యో ఈ వీకెండ్స్ అంటే ఏం లేదండి మాకు
అవునా ఏం పెట్టారు
అంతేనండి ఏముంటాయ చెప్పండి అసలు
అంటే ఏమన్నా షాపింగ్స్ ఇలా ఉంటాయి కదా
మ్.. అంటే వెళ్ళామండి ఎక్కువ
ఔను
మ్... అంతేనండి వెళ్లాలనిపించేదు ఎక్కడండి ప్రతి దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి
అవునండి చాలా ఖర్చు అయిపోతుంది
హమ్ అందుకనేసి
ప్రతిదానికి ఇప్పుడు డెబ్బై కదండి
అన్నిటికి డబ్బు అవసరం ఎక్కువ ఉంటదన్నమాట ఏవి కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నిటికి డబ్బు కావాలి మనం ఇంకా జాబ్ చేసే దాంట్లో లేం కాబట్టి ఫస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళని అడగాలంటే కొంచెం బాధేస్త వ అన్నమాట మరి ఎందుకులే డబ్బులు అడగడం అని చెప్పేసి
అవునండి చాలా బాధగావుంటుంది ఇంట్లో వాళ్ళని అడగాలంటే అంటే చిన్నప్పుడు అడగడం వేరు ఇప్పుడూ అడగడం వేరుగద అండి
అవునండి అవును
ఇంకేంటండి మీ ఫ్రెండ్స్ ఎవరు జాబ్ చేయట్లేద
ఆ ఒకబ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చేస్తున్నాడండి
హ్మ్మ్
మ్ తను జాబ్ చేస్తున్నాడు దాదప్ వన్ మంత్ అయింటది శాలరీ కూడా పడిందో లేదో ఒక వేల్ పడింటేకినా తనకి ఆ పార్టీ ఇవ్వు అని చెప్పేసి అడగాల అనిపిస్తుంది అడగాలండి ఒకసారి తనని మరి శాలరీ పడిందో లేదు శాలరీ పడుకోకుండా అడిగితే బాగోదు సాలరీ పడిన తర్వాత అడిగితే పార్టీస్తాడేమో చూడాలి కంపల్సరీ అడుగుతానండి వాడిని మాత్రం నేను
అంటే ఫస్ట్ వాళ్ళని అడిగే ముందు మీరు ఒకసారినే ఇచ్చిండాలి కదండి
మేము ఒకసారిన చినంటే నాకంటే ముందు తనకే ఫస్ట్ జాబ్ వచ్చిందండి అందుకనేసి
సరే అండి ఒకసారి అడిగి చూడండి ఏమంటాడో చూడండి
అదే అడిగేసి శాలరీ పడిందా అని అడుగుతానండి ఫస్ట్ ఆ పడిందంటే మళ్ళీ ఆ మరి పార్టీ లేదా మాకు అని చెప్పేసి మేగనాస్ బిర్యానీలో బిర్యానీ ఆర్డర్ పెట్టు అని చెప్తామండి ఏంటండీ ఓయమో
మేగనాస్ బిర్యానీలో అంతా బాగుంటుందండి బిర్యానీ
అవునంటండి చాలా మంది అంటుంటారు మేఘనాస్ బిర్యానీ మేఘనాస్ బిర్యానీ అని చెప్పేసి చాల ఫేమస్ అంట ఇక్కడ ఎమో తనని అడుగుతానండి లేదండి తను నేను ఎప్పుడు తినలేదు తనని ఈ రోజు అడిగి సాలరీ పడిందా అంటే పార్టీ ఇవ్వాలి మాకు కంపల్సరీ పీడి ఇస్తానండీకే వాడిని
ఓ గ్రేట్ అండి
ఇవ్వాలండి మరి కాలేజ్ కాలేజీ డేస్ నుంచి ఒక్కసారి కూడా తాను నాకు పార్టీ ఇవ్వలేదండి
మీరు ఇచ్చారండి ఎప్పుడన్న
నేను ఇవ్వలేదండి పాపం తనకి ఇస్తాను అని చెప్పినను కాగానీ నా నాకు జాబ్ వస్తే నేను ఇస్తానండి నాకు జాబ్ రాలే కదా ఇంకా అందుకు ఇంకా ఇవ్వలేదు వస్తే నేను ఖచ్చితంగా వడికిస్తాను స్తాను
అవునా అండి చాలా గ్రేట్ అండి మంచి ఫ్రెండ్షిప్
ఉ అవునండి కానీ వాడికి వచ్చినప్పుడు వాడికి ఫస్ట్ వచ్చినప్పుడు వాడు ఇవ్వాలి కదండి మీరే చెప్పండి
అంటే
అ
అడగండి ఒకసారి అడిగి చూడండి
అది అడుగుతానండి ఒకసారి అడిగి వాడు లేదు నేను ఇవ్వను అదిది అని చెప్తే మాత్రం నువ్వు ఇవ్వాల్సిందని చెప్పేసి గడవ పెట్టుంటానండి వాడతో నేను కాసేపు
చూడండి ఒకసారి ట్రై చేసింది అడిగి ఏమంటాడుో చూడండి
హ
మీకు ఇప్పుడు అండి జాబ్స్
జాబ్స్ చూస్తామండి మీకు ఎవరైనా అలాంటి ఫ్రెండ్ ఉన్నారా అండి నాలాగా
ఆ ఉన్నారండి కాలేజ్ డేస్ నుంచి పార్టీస్తరి ఇస్తానని చెప్పి బర్డే పార్టీ లేదు ఏ అంటే ఏదన్నా న్యూ ఐటమ్ కొన్నప్పుడు పార్టీ అడిగినప్పుడు అది అది లేదు అసలు ఈ దానికే పార్టీ ఇవ్వదండి మా ఫ్రెండ్ అయితే
అయ్యయ్యో
పెద్ద సైకోదండి
అవును అట్లా అనకూడదు కదండి ఫ్రెండ్ని
ఫ్రెండ్ అంటే ఇంకా మాత్రం ఉంటేనే అండి
హమ్ అంతేలేండి కానీ తను హర్ట్ అవ్వ దండి మీరు అలా అంటే
అంటే ఒకసారి హట్ అవుతుంటుందండి
అప్పుడు ఏం చేస్తారు మీరు
నార్మలే మేము తిట్టుకుంటాము ఉంటాము
హ కొడతారా మీరు
నేను కొట్టనండి పాపం కదా
తను కొడుతాదా
ఆ కొడతుదండి
అయ్యయ్యో పాపం కదండి అయితే మీరు కొట్టించుకుంటార అన్నమాట
లేదండి నాకు అక్క సపోర్ట్ చేస్తుంది
మీ ఓ అక్క సపోర్ట్ చేసా అంటే మీకు సొంత మక్కు ఉందా
హా ఉంది అండి
అక్క సపోర్ట్ చేస్తుందన్నారు మరి
ఆ ఉందండి అక్క సపోర్ట్ చేస్తంది మా అక్క
అవునా అంటే మీ అక్క అక్క అంటే మీ ఫ్రెండ్స్ లోనే మీరు అక్కని పిలుస్తారా లేకపోతే సపరేట్ అక్కానా
మా ఫ్రెండ్స్ లోనే అక్క అని పిలుస్తాను
ఓ మీ ఫ్రెండ్స్ లోనే అక్కాని పిలుస్తారా గ్రేట్ ఫ్రెండ్షిప్ అండి మీరు అసలు ఒకరు జస్టి అంటారు ఇంకొక అక్క అంటారు గ్రేట్ అండి
మా అక్క నాకు బాగా సపోర్ట్ చేస్తుంది మా అక్క కొట్టేస్తది బాగా
ఓ కొడుతుందా మిమ్మల్ని ఏమన్నా అంటే ఎవనన్నా గ్రేట్ అండి అసలు ఇలా ఉండడం
ఏదో అండి అక్క అభిమానం
అబ్బో అక్కా అభిమానమా
మీకు ఎవరూ లేరా అండి అలా
మాకు అక్కలు అన్నలు ఎవరూ లేరండి నాకు
అవును
ఉమ్
పెండెల
అంతేనండి ఇంకేం చేస్తాం మీకంటే అక్క బెస్ట్ చూసన్నారు నాకైతే ఒక బెస్టీ ఉన్నాడు మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు వాడు మాత్రం కొతీఫెళ్ళోలేండి కానీ నాతో తిట్టించుకుంటూ ఉంటాడు నేను చెప్పిన మాట వినడండి వాడు అందుకే కోతిపిల్ల అని చెప్తన
అంటే చెప్పిన మాట వినని వాళ్ళనే కదా ఫ్రెండ్స్ అంటే
అవి అంటే లైఫ్ లో కొన్ని మాటలు వినాలి కదండి కానీ వాడు వినడు ఏ జేసం
సరే అండి బాయ్
బాయ్